హలో
హాయ్ అండి.
ఆ హాయ్ అండి.
ఎలా ఉన్నారు బావున్నారా.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
చాల్ బాన్నామండి.
ఆహా ఆలిస్ వెల్ల ఆలిస్ గుడ్ ఆ అండి.
ఆలీస్ వెళ్ళండి ఆలిస్ గుడ్ గుడ్ అనేది కొంచెం స్టాప్ అవుతుంది వెల్ళనేది వెళ్ల్ అయిపోతుంది.
ఓకే అండి. వెళ్ళేగానీ మరి మీరు వెళ్ నుంచి ఇవాల వెల్ తాగుతారా ట్యాప్ నుంచి తాగుతారా
నీ వ వెల్ నుంచేనండి.
ఆ ఆ మరి ఏ గేమ్స్ ఆడతారండి ఎక్కువ
నాకు ఫ్రీ ఫైర్ అంటే చాలా ఇష్టం ఫ్రీ ఫైర్ ఆడతాను రో ఇవి చాలా ఇంట్రెస్టింగ్ నుంచిగా అండి.
ఆహా ఎవరు ఒక్కరే ఆడతార ఆ మేము కూడా ఆడతామండి ఫ్రీ ఫైర్ ఉంటదో చిన్నపాటి గ్యాంగ్ ఉంటది మాకు అది గ్యాంగో మరి సంతనో అర్థం కాదు కానీ ఇక ఏదో అట్లా ఆడతాం.
ఎందుకండి మీ గ్యాంగ్ చాలా బాగుండదా
ఏ సూపర్ ఇట్లా మెసేజ్ పెట్టడమే ఆలస్యం ఇట్లా దిగుతారు ఆన్లైన్లోకి
మీ దాంట్లో అందరు ప్రోబ్లయర్స్ అనుకుండగా
ఆ ఫుల్ ప్రో ప్లేయర్స్ అసలు మొత్తం వాళ్ళే అసలు స్క్వేర్ సరిపోద్దు తెలుసా మాకు రూమ్స్ పెట్టుకుంటాం మేము
హా అవును మీరు ప్రూప్లేయరా అండి.
ఏ కాదండి బచ్చగా వీళ్ళు అంతా ఎక్కువ ఫోర్స్ చేస్తారు రారా అని ఆడబుద్ధి కాకపోయినా ఏదో అట్ల వీళ్ళ కోసం ఆడుతా ఉంటా ఇక
మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ఆడుతారండి పాపం
ఇక మన ఫ్రెండ్షిప్ కోసం అండి ఫ్రెండ్షిప్
అదే అండి నేను కూడా గేమ్ ఆడతా మా దాంట్లో ఉన్ ఉంటారు మేము ఒక నలుగురుమఐదు బ్యాచ్ ఉంది లే మేము ఒక బ్యాచ్ ఆడినప్పుడు మా ఇద్దరు తమ్ముడు చెల్లె త్వరగానే వస్తాడు ఇంకోడు వస్తాడు కానీ ఎందుకు వస్తాడో తెలీదు ఇవాలా మెసేజ్ పెడితే రేపు చూస్తాడు రేపు పెడితే ఎల్లుండి చూస్తాడు ఒక్కొక్కసారి వస్తాడు ఒక్కొక్కసారి రాడు ఎందుకో మరి ఆన్నిగుర్తు చేసుకుంటే
ఏమైనా బిజీ కావచ్చండి కొంచెం మీకోసం అట్లా టైం కేటాఇంచి వస్తుంటే నాకు గ్రేట్ అసలు చెప్పాలంటే
లేదండి ఒక వాడు చేయబట్టి నేను గేమ్స్ స్టార్ట్ చేసినానండి ఇప్పుడు ఆడు బానే ఉన్నాడు నాకు నేర్పించి కూర్చున్నాడు. నేను కూడా మధ్యలో మానేసా కాని మళ్ళీ ఇన్స్టాల్ చేయక్క ఇన్స్టాల్ చేయక్కా అని వస్తాడు. పండగల్కి వెళ్ళినప్పుడు అల్ల ఇదిత్తె అదే ఆడతావా మంచిగా స్కొ సైడ్ అవుతాడ్ నేను బుక్ అవుతా మా ఇంట్లో
ఇది ఏమ్ గాదులేండి అప్ అప్పుడప్పుడు అళ్లాలి అట్లా అట్లా ఉండాలి అంతే ఇగ ఉమ్
మళ్ళీ దాన్నాడ ఏం చేస్తాడు తెల్సా మళ్ళీ మా డాడికి చెప్తాడు పెద్దనాన్నా అక్క గేమ్ ఆడుతుంది అమ్లక్క గేమ్ ఆడుతుంది గ నన్ ఇరికిస్తాడ నే
మొత్తం అట్లనే ఉండదా కొంచెం అన్న
బాటుగాడెట్లే ఆడు అ
ఆహా
పిచ్చలా వాడు బోటంటే బోట్
మరి ఇంకేంది ఇగ మీ తమ్ముడు అయిపోయింది ఇంకిద్దరు ఎవరు మరి వాళ్ళు ప్రో ప్లేయర్సా
అళిద్దరు
ఇద్దరు అసలు ఇద్దరు రహ లు గద ఒకరోకవైపు ఒకడ్
అలిద్దరు ఎంటంటే అక్క తమ్ ములండి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ మామ్మోలింటి దగ్గర ఉంటారు నాకు కూడా తెలిసు మా తమ్ముడికి క్లోజిగ అందులో ఒక మైయింగా వాళ్ళా తమ్ముడు వాళ్ళ
రెండు ఆ హ
అబ్బాయేమో బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఏంటో ఇంకా నాకు చెప్పలేదండి ఆడు
అంతే బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ కావచ్చండి. రెండే ఉంటర్ మాక్సిమం అంతే, రెండు లేదంటే సిస్టరు అంతే
ఇప్పుడైతే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ అం
ఆ బ్రదరు ప్రణీత్ ఇంకా, ఆయన వచ్చండి. అట్లా గేమింగ్ అండి ఆయనది ఛానెల్ ఉంటది అట్లా ఆయన గేమింగ్ ఇట్ ఇప్పుడు నేను మీ చెప్పాను కదా! ఆయన గేమింగ్ ఛానల్ ఉన్నా మాటది అల్లా ఆయనా ఒక వీడియో చేశాడు, యూట్యూబ్ చూడు అమ్మ ధర్మం చేయండమ్ అమ్మ ధర్మం చేయండి, అని ఆ వీడియోకి వన్ బిలియన్ ప్ల స్ లైక్స్ వచ్చాయి.
అవునుంచిడున్నాద
ఆ అందులో ఉంకో ప్రొడ్యూసర్ కూడ ఉన్నడు ఇంకొకళ్ళు వీళ్ళఅక్కనే ఇంకో ప్రొడ్యూసర్ అంట ఈనే ధర్మ మంటే అమే చేయనికి వచ్చింది ఆ చెప్పని
మీరేమైనా రీల్స్ చేసరా
ఇగ మనకి ఏమి ఉండదండి
మా ఔటింగ్ ఎల్లినప్పుడు అలా
అవుటింగ్ ఎళ్ళినప్పుడు ఇగ ఔటింగ్ ఎల్తం మెల్లగా ఎళ్ళి చేద్దాం గాని ఔటింగ్ ఎళ్తాం కాని చెయ్యం మాక్సిమం
మేము ఒకటి ఎళ్ళామండి మా కజిన్ అంతా బయటకి వెళ్ళి వంట చేసుకొని చాలా బాగుండచ్చు అలా బిర్యానీ తీసుకొని వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసామ్ ఫుల్ హై ఏ అద అ పౌట్స్ అని మాకు కూడ తెలీదండి
ఆహా ఎప్పుడండి కరెక్ట్ గా గుర్తురావట్లే
అదా టూ ఇయర్స్ బ్యాక్ అండి
ఆహా మండియమ
మండి కాదండి. బయటికి మా ఊర్లో పొలాల దగ్గర వెళ్ళి వంట చేస్కున్నాం బిర్యానీ
ఆహా అప్పుడా ఓకే ఓ
అవునా ఏ
హుమ్ హూ చేసార ఫేమస్ అయ్యిందా ఇప్పుడు
అంటే అప్పుడు ఫేమస్ అయ్యింద్ ఇంగ చేతే మేమ్ కూడ ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యేటోలం కావచు
ఆ అ
ఇంకోటి కూడ పెడదాం ఫ్యామిలీ రీల్ అనుకున్నామండి మా మామే
తెలు
ఆ అది అవునండి మా మామయ్య వాళ్ళు అప్పుడు హెల్ప్ చేద్దాం అనుకున్నాం అది ఎటో పోయింది మేము ఎటో వచ్చినాం అంత ఆగమైం ఇప్పటికి కూడ వీడియో ఎ ఆ వీడియోలున్న మనుషులు విడిపోయారు గాని వీడియో మాత్రం ఇంకా రాలేదండి
ఆహ వీడియో
వీడియో లో మనుషులు విడిపోయారు గా
ఆ వీడియో మాత్రం రాలే అంతే అయితే ఆ వీడియో ఓనరు ఇంకా ఆ వీడియో ఎడిట్ చేసటానికి గొడవైనట్టుంది అందుకే ఆ వీడియో ఇవ్వట్లేదని నాడ్ లేద్
ఆ డబ్
డబ్బులు విషయంల ఎం ఆర్ ఎమ్ మెయింటైన్ నన్న మాట
రైన్ కోట్ కూడా రీసెం తినేవాళ్ళ పట్టణాల అయినాయంండి అయ్యి కూడా అందులో ఫోటోగ్రాఫర్
ఐపోయిందండి అయినా మండే జీర్స్తాన్ ఇద ఉండడంట అట్లా ఇగ
ఇంతవరకు ఫైవ్ త్రీ టైమ్స్ వచ్చావండి ము
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి అదయితే మ
ఎట్లున్నాముో ఏందో చూసి అంటే దాంట్లో మేము ఎలా ఉన్నాం ఏంటో చసుకోలుగద
ఊహు ఊహు
వస్తున్నారు మరి ఇంకా
ఈ ఏం లేదండి ఇక డైలీ రోడ్డు కొంత మంది పెట్టుకని మరి పోల్ మాట్లాడతారు ఇ కాాలట్టుకొని
అవును ఆ ఎవరండి
ఎవరో ఇక్కడ బయట కనబడ్డారు
అ కొంచెం వల్ల సమ్మర్ కదా అలా పెట్టుకోవచ్చులేండి
ఆహా ఇంట్ల గూడా సమ్మర్ కొడస్తదా
ఎక్కడు ఎక్కడున్నా సమ్మర్ ఏ కదండీ డి అది ఇల్లుఐతేంటి బయటతే ఏంది ఇప్పుడు సీజన్ సమ్మర్ సీజన్
ఆహా
ఎండ కొడుతుందంటే ఓకే బట్ బయట ఎండ ఇంట్లో గాలి సమ్మర్ అని మెన్షన్ చేసారు కదా సమ్మర్ సీజన్ అలా
హ సమ్మర్ అదేగా సమ్మర్ ఎంత ఉందండి మీ దగ్గర డిగ్రీస్
మా దగ్గర నా ఫార్టీ ఎయిట్ ఉండొచ్చు
నా దగ్గర ఫిఫ్టీ ఎయిట్ ఉంది
ఫిఫ్టీ ఎయిట్ కెలా బతుకుతున్నారండి
ఎట్లా మేము కొంచెం మేము చల్లగా ఉంటాం గదా ఎప్పుడు ఇట్లా చల్లగా ఉంటాం మా చల్లని మనసులు మంచి మనసులు కాబట్టి ఏం కాదు మాకు ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉన్నా ఏం కాదు మాకు హండ్రెడ్ ఉన్నాయి ఏం కాదు ఉడుకు ఒకసారి హండ్రెడ్ గా
అదే ఏమన్నా ఏమంటారు పర్సెంటేజ్ ఆ లేకపోతే టెంపరేచర్ అండి హాండ్రాడ్ ఉంటే చచ్చిపోతారు
ఏ ఏం గాదు ఏ సరేలేండి సరే మీర్ అంటాన్రు కాబట్టి ఇగా ఫార్టీ టూ ఎసుకోండి.
ఫార్టీ టూ మాకు ఫార్టీ ఎయిట్ ఉందండి.
ఆ హా. ఫార్టీ టూ. ఫార్టీ ఐట్ ఇగ నెక్ట్ నుండి.
లేదు లేదు, నిద్రోస్తుంద అండి?
ఇగోండి ఇబ్రా అంటే. రాత్రి లేట్ అయింది. పొద్దున లేటుగనే లేస్ నంగానే ఇగ చూడాలిగ.
ఉమ్ ట్ల బోర్ కొడుతుంది కదా అండి?
ఆ బోరింగ్ కొట్టన్
ఏమో.
అదే బోరు కొట్టిద్దిగా, అప్పుడప్పుడు ఓకే అప్పుడప్పుడు అట్లా. ఉమ్
ఏంటంటే ఇప్పుడు, మీరేమైనా వంట చేస్తారా?
వంటంటే మనకు అనొచ్చు గదా. అంటె మీరు చెప్పండి, చేస్తనా చెయ్యనా చెప్ మనకన్నోచ్చు.
బిర్యాన్ జేస్తారా? ఇప్పి ఐ చిన్నపిల్లలై. చేస్తారండి, మా అక్క వాళ్ళ పాపే జేస్తది ఇప్పి.
ఆ అయితే ఇప్పి వదిలేయండి గనీ, నేను బిర్యానీ వెంటనే ఏసేస్తా.
ఎలా అంటే ఫై రు షాప్ కెళ్ళి ఫై రూపీస్ బిర్యా తగిద్దాస్
ఏ కాదండి, చేస్ ట నేన్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ట బిర్యానే జేస్త తెల్సా నేను?
ఆక్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అ బిర్యానే ఎన్ ట్టుంది.
అదే బెస్ట్ మరి చికెన్, మటన్స్ ఇవి తింటే కన్నా బిర్యానే బెస్ట్. చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని కన్నా.
గ చికెన్ బిర్యానే గదండి ఒట్టి బిర్యాన్ న ఏంటి?
అంటే ఇగ డిఫరెన్స్ అది చెప్పలేమండి. చూస్తే గాని అర్థం కాదు, తింటే గాని అర్థం కాదు, స్మెల్ జేస్తే గాని అర్థం కాదు.
ఓకే మీర్ బాగా చేస్తారన్న
ఆ మరి, నేర్చుకోండండి ఇగ మీరు గూడ నేర్చుకోండి మరి బిర్యాని.
నెక్స్ట్ టైం ఒచ్చినవంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనం నేర్చు
ఆ అండి మీకు తెలియదు మా అక్కుంటదిఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అసలు మర్చిపోలేరు ఓ పన్న అసలు ఒక్కడి రెస్టారెంటా ఇది మన హౌజా అన్నట్టు అనిపితది తెలుసా మనం తినేటప్పుడు రెస్టారెంట్ కూడా పనికి రాదు అ చెప్ ప్యానా నిజం బాగా ఓకే బాగా చేస్తది ఉమ్ ఓకే
సరే నేను నెక్స్ట్ టైమ్ం ఇంకా చూద్దాం సరే మరి ఉంటున్న
ఆ సరే మేడం
స మీరు ఇద్దరు పో